హలో
హలో హలో నమస్కారమండి ఎలా ఉన్నా రూ హలో
నమస్కారమండీ మీరెలా ఉన్నారు
బాగున్నానండీ
ఓకే అండి ఇంకేంటండి ఆ చేసాం చేసామండి ఆ చేసామండి మీరండి
ఆ చేసామండి కంప్లీటెడ్ ఒకే ఏం చేస్తున్నండి బి బిజీనా మీరు
లేదు లేదండి ఇందాకట్నే ఆ వర్క్ చేస్కోటాంటి ఇందాకే అయిపో ఇంది ఖాళీగానే ఉన్నానండి
అవునవునాండి నేనే క్యాజువల్ గా మాట్లాదామని అలా కాల్ చేసానండి మీరెలాగో కాల్ చేయరు కదా ఫుల్ బి జిలో ఉన్నట్టున్
అలా ఏం లేదం అంటే పండగొస్తుంది కదాండి ఇంకా ఇవాళ ఫిఫ్త్ డేట్ ఇంకా త్వర్లో ఒక ఫోర్ డేస్ లో ఉగాది పండగ రాబోతుంది కదా
అవునవునండి హౌస్ క్లీనింగ్ చేసేసారా అయిపోయిందా అప్పుడే
ఆ అయిపోయిందండి మొన్ననే రీసెంట్గా అంత ఇల్ళంతా క్లీన్ చేసేసాను అనమాట
మ్ ఓ అవునా మంచిదిలేండి
ఏంటండి షాపింగ్ అంతా అయిపోయిందా ఉగాది షాపింగూ
మ్ ఉగాది షాపింగ్ అంటూ పెద్దగా మేమేం అట్లా ఏం చేసుకోమండి ప్రజ ఆల్రెడీ మాతో న్యూ డ్రెస్సెస్ ఉన్నాయా
ఆ ఓకే అండి ఇంకా మంచిదే ఆ
ఓ వన్ వీక్ బ్యాక్ మేము టెంపుల్ క్కెళ్ళామా సో అప్పుడు అన్నీ డ్రసెస్ అంట అప్పుడు షాపింగ్ జేసేసాం అన్మాట మా పేరెంట్స్ నే నేను
మ్ అవునండి ఉగాదంటేనే కొత్త బట్లే స్ కోవాలి కరెక్ట్ అది ఆ సాంప్రదాయము అది అక ఆచారం అన్మాట ఉగాదంటెనే కొత్త బట్టలేస్కోవాలి అదొక కొత్త సంవత్సరం పండగ కద్
ఎస్ ఎస్ అండి సో అందుకే ఇంకా ఆల్రెడీ అవున్నయ్ కదా ఎందుకు మళ్ళీ షాపింగ్ చేయ్యాలి అనే థాట్ తో నేను షాప్
మ్ ఈ పండగ నీ బాగా ఆ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణా కర్ణాటక రాష్ట్రాల్ ల్లో బాగా జరుక్పుంటారం
అవునవునండి అవునండి అవునండి బాగా జరుపుకుంటారు
అవును ఉగాది అనే పదమే యుగాది నుంచ్చొంది ఆ పదం నుంచ్చొంది యుగం అంటే కాలం అని అర్ ర్థం ఆది అంటే ప్రారంభమని అంటే కొత్త యుగ ప్రారంభమని కదా అండి
అవ్ మీకు బాగా తెల్సండి
అవునండీ ఈ పండగ్ గా బా చేస్కుంటామండి మేమూ అవునవును ప్రతీ ఉగాదంటే ఎప్పుడు నార్మల్గా ఆ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుందండి
అవునవునండి మీకింకా ఏ ఫెస్టివల్స్ ఇష్టమండి టే ఉగాది కాకుండా
అవున్ ఆ ఏంటండి
మీకు ఉగాది ఫెస్టివల్ కాకుండా ఇంక ఏ ఫెస్టివల్ ఫేవరెటండి అంటున్నా
ఆ సంక్రాంతి అండి సంక్రాంతి బాగా ఇంకా
ఓ అవున్
ఉమ్ ఉగాది అంత టే ఒకడే చేసుకుంటాం కానీ సంక్రాంతి అంటే మూడ్రోజుల పండుగ అండి అది
ఉహ్ అవునవ్
ఉమ్ సో బాగా చేసుకుంటామన్మాట ఏం టి ఆ పొంగలని తర్వాత భోగి అని తర్వాత సంక్రాంతని కనుమాని ఇలా త్రీ డేస్ కంటిన్యూస్గా ముగ్గులేసి ఇంటి ముందర ముగ్గులేసుకొని ఇలా చేసుకుంటాం అన్నమాట
అవునవునండి నేను మా ఫ్యామిలైతే నేను సంక్రాంతి నీట్లలా ఆ భోగి అని తర్వాతా భోగి రోజే అనుకుంటాండి పులగం చట్నీ చేసుకుంటా మీకు ఐడియా ఉందా విన్నారా
ఉహ్ కను భోగి రోజాండి
ఆ కనుమ రోజు పులగం చట్నీ ఎలా చేసుకుంటామండి
అవ్ను కరెక్ట్ కరెక్ట్
కనుమ రోజంత నాన్వెజ్ కదండి మీకు తెలియదా
ఓ సారీ స్వారి
మీరూ మీరు ఫోను మాట్లాడండి మీ మీ ఫేవరెట్ ఫెస్టివలన్నారు కనుమ రోజు మీరూ
అయ్యో సారి అండి
పర్లేదు పర్లేదులేండి నవ్వు ఆరోగ్యానికి మంచిదే కదండి మనం రోజుకేంత నవ్వితే అంత హెల్తీగా ఉంటాం
నేను హ్యాపీగా ఇలా మాట్లాడుతున్నాను
మంచిది మంచిదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇంకా మీరు ఇలాగే లైఫ్ టైం మీరు ఎన్ని ఏన్నిడేసుంటే అంత వరకిట్లా బాగ నవ్వుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి
మీరు కూడా అండి నేను కూడా దేవుని కోరుకుంటున్నాను ఒకరు మనం మన మంచి కోర్కుంటున్నారంటే అది వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందండి నే నేను నీ నువ్వు నా గురించ్కోరుకు కుంటున్నావు అని నేను కోర్కోకపోయినా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇది ఎదుటి వాళ్ళ మంచి కోరుకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడాని పెద్దవాళ్ళంటు
అవునవునండి మంచి మంచి మాట చెప్పారు నిజమే
అవ్నండి సో మీరు ఇవాళ్ళ నన్నే ఆ మాట అన్నారు మీరు ఎప్పుడు ఆనందంగా ఇలా నవ్వుతూ ఉండండంన్నారు ఐయం సో హ్యాపీ నేను కోరుకో పోయ్నా మీకు దేవుడేప్పుడు ఆ సంతోషంగా మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంట
అవ్నండి ఏం చేస్తున్నారండి
ఉహ్ ఏం చేసుకుంటామండి ఇవాళ్ళ సండే గదా అండి కొన్ని చేసుకున్నామన్నమాట మేము
అవ్నవునా స వీకెండ్కదండి ఎక్కడ ప్లాన్ చెయలేదా ఎక్కడ బయటకి వెళ్లలేద
ఆ వీకెండ్ అయినా ఏక్కడికి వెళ్లలేదండి కొంచెం హెల్త్ బాలేదు అందువలన
అవునా ఏమైందండి
ఉమ్ కొంచెం గొంతు
ఓ జాగ్రత్తండి ఈ సమ్మర్ సీజన్ లో హెల్త్ బాగుండాలి
అవునవునవునండి ఉమ్
ఈ రోజు ఫుల్ చాలా అంటే చాలా ఎండ అసలు చాలా పెట్టిందండి ఎక్కువ ఎండ పెట్టింది
అవునవును చాలా ఎ వేడిగా ఉంది
అవునవునవునండి ఉమ్ ఇంకేంటి మరి సంగతులు చెప్పండి ఇద్దరం ఒకేసార న్నమండి
అవునండి అదేంటో గానియ ఆ ఇద్దరం ఒకేసారాంటమ్ ఇద్దరుము ఓకేసారే
ఉహ్మ్ అవునండి మీకు మ్యారేజ్ అయిందండి
ఆ చెప్పండి
మీకు మ్యారేజ్ అయిందాండి అని అడుగుతున్నా
ఆ అయిందండి మొన్ననే రీసెంట్గా అయింది
ఉమ్ పర్లేదులేద్ లేండి
ఎందుకండి అలా అడిగారు అవునండి మొన్న మొన్న మి మీరు కూడా వచ్చారు కదా నాకు ప్పటికి
నేన నీ మ్యారేజ్ కి రావడం ఏంటండి దన్న అసలు నన్ను అసలు ఇన్వైట్ చేశారండి ఇన్వైట్ చేశారాస
అదేంటండి దగ్గ అదేంటండి దగ్గరుండి డ్రెస్సు కుట్టిచ్చాము
మీరు అసలు ఇన్వైట్ చేయలేదు నన్ని నాకెందుకు డ్రెస్సు కుట్టిస్తారండి కుట్టిస్తే మీ సిస్టర్ కి ఎవరికన్న కుట్టి స్తారేమో గాని నేను నాక్ ఇన్వైట్ చేశారు అదే
త క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ జేసాము అంతా దగ్గర్
నో నో లేదు లేదండి ఇవన్నీ నాక్ సో అ ద పు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ సిస్టర్ మాక్ నాకు ఇట్లా ఇన్వైట్ చేసినారు మా మా సిస్టర్ది మ్యారేజ్ నేను రాలేదండి వస్తే నేనెందుకు అడుగుతాను ఇట్ల మీకు మ్యారేజ్ అయిందా అని ఆ ఇన్వైట్ చేయడం కూడా ఓన్లీ కార్డు సెండ్ చేసారు వాట్సాప్ లో ఫోన్ చేసి ఒక మాట కూడా పిలవలేదు పిలిచుంటే ఇన్వైట్ చేసుంటే వస్తుంటండి మీ మ్యారేజ్ కి
ఓ నెక్స్ట్ టైం తప్పకుండా పిలుస్తానండి ఇంట్లో ఏ సెలబ్రేషన్ జరిగిన
ఎందుకు లేండి ఇంకా మ్యారేజ్ కే పిలవలేదన్నపుడు ఇంగా నెక్స్ట్ ఏ సెలబ్రే
అంత అంత మాట అనకండి ఇప్పుడు ఒక దానికి పిలవలేదు అని పేరు వచ్చిన్ తర్వాత నెక్స్ట్ కొంచెం అటెన్షన్ గా ఉంటాం ఏదన్నా పిలవడానికి రెడీగా
నో నో అండి నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదండి. నీ మ్యారేజ్కే ఇన్వైట్ చేయలేనప్పుడు మీ ఇంట్లో ఏ సెలబ్రే షన్ జరిగినా నేనెలా రాగలను మీరు నన్ ఇన్వైట్ చేసిన
హో అవునా ఓకే అది కరెక్టె ఏం పర్లేదు మీ ఊరిక్కోచ్చి గూడా నేన్ నేని పికప్ చేసుకొని నా మా ఊరికి తీసుకొని ఓచ్చి మా ఇంట్లో ఇయొక్క సెలబ్రేషన్స్ కి మిమ్ మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి
ఇంగేమోలేండి ట్రై చేద్దాం అప్పటికి
ట్రై చేద్దాం కదండి కంపల్సరీగ మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. దగ్గ దగ్గరుండి నేన్ మిమ్మల్ని చూస్కుంటాను అది
ఈ మాట అన్నారు ఈ మాట అన్నారు చాలండి ఈ మాట అన్నారు చాలు మీరప్పటికి నన్ ఇన్వైట్ చేయకపోయినా ఈ మాట ఒక్కటి గుర్తు ఉంటుంది చాలంతే
ఓకే అండి ఇంకేంటండి ఇప్పుడు సమ్మర్ గదా ఏమన్న కొంచ వేడిగా ఉన్నా కూడా ఒక్కోక్సారి చిన్నగ వర్షం బడ్తుంది ఏమన్నా అలా వర్షాలు బడ్తున్నాయా మీ
నో అండి నో వర్షాలు నో రైన్స్ ఇక్కడ
ఓ ఓకే ఆ
ఓన్లీ వేడి
ఓ ఓన్లీ హాట్గ ఉందన్నమాట.
అక్కడ పై నుంచి వర్షం బడ్తె ఇక్కడ మన బాడీ నుంచి స్వెట్ రిలీజ్ అవుతాందండి. యా చాలా ఉన్నాయండి మా ఇంటికీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వె వేప చెట్టే ఉన్నాయండీ వెప చెట్లే ఉన్నాయి.
ఈ సీజన్ గదాం
ఎస్ ఎస్ ఆ చాలా అండి చాలా మా ఇంట్లో ఆ అసలు ఆ బయట క్లీనింగ్ చేసే ఆమై తే అసలు మొత్తుకుంటాందండి.
ఉమ్ హ్ వో గాడ్
ఎన్న ఆకులు ఎన్ని లీవ్స్ అయితే లైక్ ఎన్ని అవి పూత అయితే ఏం రాల్తుందో అండి ఇంకా టెస్ట్ తర్వాత ఇంకేం ఉండదు.
అవునవునండి.
అట్ల ఎందుకు రాల్తయో నీక్ ఐడియా ఉందండి.
అంటే మా లైక్ ఉగాది పండగ ముందర ఇలా పూత రా రాల్తుంద్ అనేది ఆ పెద్దవాళ్ళు చెప్తుంటే ఇన్నాను కనీ ఆ అంటే పూ తా వేప్ చెట్టుకు పూతొచ్చి అది రాల్తుంది కదండి ఉగాది ఉగాదికి
నేను క్వశ్చన్ ఏం అడిగానండి ఎందుకు రాల్తుంద్ ఐడియా ఉందా అన్నాను. మీరేమేమో మాట్లాడ్తున్నారండి. ఓకే అదప్పుడే చెప్పింటే సరిపోతుండే కదండి పెద్దవాళ్ళు చెప్పారని ఏమేమో చెప్పారు.
హ అంటే తెల్సుకుంటా అండి మీకేమైనా తెల్సండి
నాక్ తెలీదనే కదండి మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను క్వశ్చన్ రైస్ చేసి అడిగాను. మీర్ రు పెద్దవాళ్ళు అని ఏదేదో చెప్పబోతూ మరీ పూత పూస్తుంది అని మరీ అక్కడ్కి పాప ఇపో గాదు
అంటే మొక్కల్లో నాక్ తెల్సిందే చెప్తాను చూడండండి. ప్రతి పువ్వు గుడా పండవ్వదండి. జనరల్ గా మొక్క అనేది తన శక్తి సరిపడే అంత పువ్వుల్ని మాత్ర మాత్రమే ఉంచి మిగతాది రాల్ చేస్తుందన్నమాట ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అనమాట హాలో
అవునండి సరే అండి బాయండి కొంచెం పనుంది నాకీ మరి కాల్ చేస్తానండి ఓకే బాయ్ అండి.
ఓకే బాయ్